గుడ్ ఈవినింగ్ అండి
గుడ్ ఈవినింగ్ ఏం జేస్తున్నారు
ఆ పిల్లల్లోచ్చే టైం కదా స్నాక్స్ జేస్తున్నా
ఆహా తిన్నారా లంచ్ జేసారా
ఆహ్ లంచ్ అయింది ఆఫ్టర్నూన్ మీర్ జెసారా
ఉమ్ చేసాను ఏంటి టూడే స్పెషల్
మార్నింగ్ లంచ్ ఓచ్చేసి ఆలూ ఉన్ను మిల్ మేకర్ జెసా
ఉహ్మ్
ఇప్పుడు పిల్లలోస్తరు గద అని స్నాక్సు మన స్వీట్ కార్న్ ఉంటది గదా గ్యారెలో
అవునవును
అవి చేస్తున్నాన్నమా
మ్ హ్మ్
మీరేం జేస్తూ ఉంటారు
ఏం జేయట్లేను ఖాళీనే ఉన్నాను
హ్మ్
మ్ మనం ఖాళీగా ఉంటే ఏదో ఒకట్ తినాలనిపిస్తది కదా
అవును
హు
అలానే ఉంది వాతావర్ణం కూడా ఎండ కొడుతుంది కదా
అవునవును లేదు పడట్లే మీ సైడ్ వస్తుందా
మాసైడ్ ఏం లేదు ఒక్క రోజు పడింది
అవును అదే ఉగాది నెక్స్ట్ డే పడింది ఆ రోజు నుంచి ఏం వర్షం లేదిం తమా గూడా
హు అదే మా చేన్ నుంచే వచ్చినయన్మాట కంకులు
మ్ హ్మ్
వాట్నే ఇంతసేపు అంటే కొంచెం ఒల్సి గింజెలొల్సి మిక్సీ వట్టిన
ఉహూ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి
హు ఇంట్లోనే ఉంట కదా పిల్లలకి చేసి పెట్టా
అదే అదే
హ్మ్
మొన్న ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
ఏందండి
ఉగాది ఎలా సెలబ్రేట్ చేస్కు
ఆ ఊగాది బానే సెలబ్రేషన్ చేస్కున్నం అండి ఆ రోజు ఏం చేస్నం మా ఊ దేవం పొద్దున్నే లేస్నం ఇగన్నీ ఇల్లూ అన్ని క్లీనింగ్ చేస్కోనీ మా గుడంతా ఫ్రెషప్ అయ్యి కొత్త బట్టలేస్కొనీ ఇంటికి మామిడి తోరణాలు క మ్ పచ్చడి చేష్ణాము ఉగాది పచ్చడి
మ్
మ్ భక్షాలు గూడా
అవును
టైం అసలు తినడానికి ఎంత టైమై రొండైంది
అవును ఇంకా అది ఆ ఏదో ఒకటి వర్క్ చేస్తూ మళ్ళీ అదే రోజు ఫోటోస్ ఆ రోజే అమావాస్య ఉంది కదా
అవును
అమవాస్య ఉండే సరికి ఇంట్లో ఉన్న దేవుని ఫోటోసన్నీ కడగాలి కదా శుభ్రంగా అట్లయ్యేసరికి చాలా లేట్ ఐతదింకా
హ్మ్ ఆ రోజు చాలా లేట్ అయింది రొండైందన మాట
అవును ఉగాది పచ్చడి చేసి మళ్ళీ భక్షా ల్ జేసీ పచ్చడి చేయడానికి ఏమంత టైం మ్ చేసాం పచ్చడి చేయడానికి ఏమంతా టైం పట్టదు కాని భక్షాలు చేయడానికి దానికి ఆన కం పానకం అట్టి అది చెయ్యాలి కదా
అవునవును బెల్లం పానకం పట్టాలే మన
పప్పుడక పెట్టాలె మ్
కొంచెం మిక్సీ తిప్పినాక పానకంలో పోస్తరా
అయ్యో నాగ్గూడంత తెలీదు మా మమ్మీ చేస్తది మ్
అంటే కొంచం పానకం పట్టినంక పప్పు కొంచెం ఉడుకుతది కదా అప్పుడు ఒకటి మిక్సీ తిప్పుకుంటే మూత్ నెస్ ఉంటది కదా
హుమ్
కానీ ఆరోజంతా అంతా అదే పనీ
అవును అ తినడం తినడం ఒక టూ మినిట్స్ లో అయిపోతదికని చెయడంలోనే వన్ అవర్ టూ అవర్ పడుతది
ఉమ్ అంటే పొద్దున కొన్ని దేవుని వరకె చేసుడు తర్వాత అన్ని పనులు అయిపోయినంక మళ్ళ సాయంత్రం కాసేపు అవ్వే చేసుడు సరిపోయింది ఇగ ఆరోజు అందరు ఇంటి దగ్గరే ఉంటరు కదా
అవును దాంట్లో ఎలా నెయ్య క్కొని తింటరా నెయ్యి పెట్టుకొని లేదంటే ఏదైనా చట్నీ
లేదు నెయ్యితోనే అంటే నెయ్యితోనే కాలుస్తాం కదా ఆ నెయ్యితోనే తింటము కొం తమందీ పచ్చడితోని తింటరంట కదా అదే ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా ఆ పచ్చల్లలొనే ముంచుకొని తింటరంట అంటే పోలీయలు పోలేలు ఆ పోలేలు అంటరు మన పూనే సైడు ఇటు సైడూ ఆ ఉగాది పచ్చల్లనె ముంచుకొని తింటరన్న మాట అట్లా కొందరికి ఇష్టం కానీ మేమైతే నెయ్యి వాడతము నెయ్యితోనే కాల్ కొని నెయ్యితో తిన్
ఉమ్
అంటే మీరు
మేం గూడా అంతే కానీ మా డాడీ మాత్రం మ్యా మామిడికాయది తురుమి చిన్న చిన్న ము క్కలు చేసి మిక్సీ పడితే దాంట్లో నీళ్ళ ఓ పచ్చడి ఒస్తది కదా ఆ పచ్చడితోని తింట అట్లా టేస్ట్ బాగుంటదంట అట్లా
అవునా
హుమ్
ఉమ్
అట్లా చేసుకున్నా బానే ఉంటది
అవునా అయితే ఊహు ఇగ అది తెలిద మేము ఇట్లా చేసుకున్నాము అని నేయ్యిటి తోనే తింటా
ఏ అవును నెవరి ఇష్టమెగా ఎవరి ఇష్టం వాల్లది ఎవరి టేస్ట్ వాల్లది
అవునవును
కానీ నెయ్యితోనే తింటే కాకపోతే కొందరికి నెయ్యి స్మెల్ కూడా పడదు
అవునవును అంటే ఇప్పుడు మనం బయట తెచ్చుకున్నదంటే పడదు కాని ఇంట్లోదయితే మంచిగానే ఉంటది కదా
ఉ అవును బయటనయితే వాటినొక ఆ టెన్ మా హాస్టల్ దగ్గర అ ఒక టెన్ రూపీస్క్ ఒక వక్షాలు
ఉమ్ అవునవునట్ల అమ్ముతరు ఈ మధ్యల చాలా మంది అలానే అమ్ముతాండ్రు
అవును కాకపోతే మనం ఇంట్లో చేసుకు కి పూర్ణం ఎక్కువ ఉంటది కాకపోతే వాళ్ళు పూర్ణం అస్సలే పెట్టరు కొంచెం పెడ్తరు
అవునవును కానీ పత్లా ఉంటది కదా ఒకటే బుక్క అ
అవును
ఉమ్
పూర్ణముండక్ పూర్ణం ఉండదు ఆ పిండి కూడా కొంచెమే పెడతారు కాబట్టి.
హుమ్ షాపింగ్ చేసారా మరి
అవును.
ఉగాదికి షాపింగ్ లాగా ఏమైనా చేసారా.
ఉమ్ చేసాం యోగాదం. అంటె ఎదో ఒక కొత్త డ్రెస్ కొత్త బట్టలు వేసుకోవాలి కాబట్టి.
ఉమ్ అంటే మనకి కొత్త న్యూ సమ న్యూ ఇయర్ లెక్క కదా.
అవును అది. న్యూ ఇయర్ కాబట్టి కొత్త బట్టలు వేసుకోవాలి కాబట్టి చేసాము ఇంకా. ఉమ్.
ఆహ్ ఇంకా. ఆహ్ మేము కూడా అంతే చేసినము.
ఆహ్.
ఆహ్ కొత్త బట్టాలు వేసుకున్నాం పిల్లలకూడ అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా స్కూల్ పోయే పిల్లలు అన్నమాట.
అవును ఉమ్.
నువ్వు తిన్నావా ఇంకా. ఉమ్.
మరి. ఎలా మీరు అవి వాటిగానే తింటారా లేకుంటే. ఇప్పుడు చేసే గారెలు ఏదైనా స్వీట్ లో పెట్టుకొని తింటారా.
అంటే ఆటిగానే తింటాము అంటే చట్నీ కూడా చేసుకోవచ్చు.
ఉమ్ మా మమ్మీనైయితే ఇలా సిరా టైప్ ఉంటది కదా.
అవునవును.
ఉమ్ దాంట్లో చేస్తాది దాంతోని చేస్తాది మంచిగా ఉంటది అట్లా టేస్ట్.
అవును. అదా. నేను స్వీట్ తోని చేస్తా కొంచం పచ్చిమిర్చి యేసి. ఇంకా కారం. హాట్ గానే చేస్తున్నాం ఉమ్ చట్నీ చేసుకోవచ్చు పల్లి చట్నీ ఇంట్లా. బాగుంటాది కాంబినేషన్ టమాటా చట్నీ అయిన బాగుంటాది.
టమాటా చట్నీ అయితే పునుగులలో మస్తు ఉంటది.
ఉమ్. అవును.
పునుగులు ఉమ్.
ఆహ్. పునుగులకు బాగుంటాది బయట తింటార పునుగులు ఇంట్లో చేస్తదమమ్మీ.
ఉమ్ చేస్తది మమ్మీ అప్పుడప్పుడు ఉమ్.
బాగుంటది. ఉమ్.
ఉమ్.
ఆవ్ రా ఉమ్. ఏమున్నాది ఇపుడు గర చేసినాక పిల్లలకు పాలు పోయాలే. తర్వాత టీ పెట్టుకోవాలి. ఇదే ఇ పని సాయంత్రం పనులు ఈవినింగ్ ఆ డిన్నర్కి ప్రిపేర్ చేయాల
ఉ ఎప్పుడు ఎట్లా ట్యూషన్ కి వెళ్ళిన్రా పిల్లలు
అంటే లేదు స్కూల్ నుంచి ఇప్పుడు వస్తున్నారు టెన్త్ కదా అమ్మాయికి స్కూల్ ట్యూషన్స్ అయినాయి ఇంత సేపు అట్లా అన్నమాట ఇప్పుడు ఆమె కోసం ఈ ప్రిపరేషను లేదు ఎగ్జామ్స్ రాస్తుంది.
అదే అదే అయి త్రీ ఎగ్జామ్స్ ఐపేయినయ. పోరా ఎన్ని ఎగ్జామ్స్ అయిపేయినయ్.
ఎగ్జామ్స్ ఐపోయినయ్ ఇంగ్లీషు తెలుగు హిందీ ఐపేయింది రేపు సాటర్డే నాడు మ్యాథ్స్ ఉంది.
ఉమ్మ్ కానీ అసలు ఈ ఇయర్ చాలా లైక్ జేష్. నా టెన్త్ ఎగ్జామ్స్
అవును ల్యాగా లాగా వాళ్ళకు వన్ మంతూ ఊ వాళ్ళకు చదవ మని వాళ్ళకు టార్చరైతాంది వాళ్లకు బుక్కులు వట్టుకొని టార్చర్ అవుతుంది
కానీ ఇంత ల్యాగ్ జెస్తే ఓకే కంట్ ఆ తొందర తొందర వెట్టేస్తేనే అయిపోతది చదవాలంటే మరీ ఫై ఫైవ్ డేస్ గ్యాప్ ఉంటే అసల్ చదవాలని ఇంట్రెస్ట్ రాదు
అవును ఒక టూ డే ఒక వన్ డే ఓ టూ డేస్ వొస్తే బాగుంటది కానీ మధ్యల ఫైడేసు
అది ఒక్క ఎగ్జామ్ కి ఫై డేస్ ఇంటర్ వాళ్ళకి తొందరగా బెట్టేసరిక్ అవును ఇంటర్ వాళ్ళకి తొందరగా వెట్టేసరికి వీళ్ళకి వన్ మంత్ ల్యాగ్ జేస్తున్నరు
అవును
మ్
చూడాలిగా వచ్చింది ఆమెది వెట్టి కొంచెం పాలువోసి ఆ మళ్ళ కొంచెం ఫ్రెష్ అయిపెయినక చదువు కోవాలండి
మళ్ళ సాటర్డే ఉందా ఓకే ఓకే
ఓకే థ్యాంక్యూ